హలో
ఏం చేస్తున్నావు
ఏం లే ఏం చేస్తున్నావు నువేం చేస్తున్నావు
ఏం చేయట్లే తిన్నావా
తిన్నా తిన్న తిన్నావా నువ్వు
తిన్న తిన్న కాలే పోయనవ మరి ఈరోజు
పోయినా పో నుబోయినావా
పోయినా పోయినా ఇయాలని వచ్చిన నేను ఇంటి దగ్గర నుంచి ఇయాలని వచ్చిన
మ్మ్ హ్మ్ ఎట్టుంది చెప్పు పోయేమంట
ఆ పోయినా పోయినా మొన్న పోయినా కదా ఏ కాశీ
ఆహ్ బాగుందా ఎట్లుంది వెదర్ అగడ
ఓ సూపర్ ఉన్నది నువ్ వోచ్ ఫోన్ చేసి వస్సాన్నవ్ మళ్ళీ ఏమైంది రాలే
వజ్జాం అనుకున్నా గాని నీ హాస్టల్ కడ కాలేజ్ కాడ జర్రపని ఉండే. అటుఇటు పోయిందుండే
అవునా ఏ మస్తు ఎంజాయ్ చేసిన అసలు
దాఆ
మ్మ్ అసలు ట్రిప్ ఎట్లా అంటే నేను సూపర్ ఎంజాయ్ చే నీయ్మన సికింద్రావాలో ట్రైన్ ఎక్కినా బుక్ చేసుకొని.
ఆ
సిళ బుక్ చేసుకుని ట్రైన్ ఎక్కి వారణాసి దిగిన ఓ ఈడ నైట్ ఎక్తే ఆడ తెల్లారుగాక తెల్లారి దిగిన
ఆ ఒక రోజు వన్ డే మొత్తం ఒక రోజు మొత్తం ప్రయాణమే కార్ ట్రైన్లో నే ఉన్నావా
ఆ థర్టీ డేస్ థర్టీ అవర్స్ ఏమో పడతదంట థర్టీ అవర్సా థర్టీ ఫైవ్ అవర్సో పట్ పట్టింది నాకు
అవునాఓ ఎట్లా మరి అట్ ట్రైన్ బుక్ చేసుకున్నావా రొ అది
ఆ బుక్ చేసుకున్నా యాప్ లో బుక్ చేసుకున్నా
ఊహూ
అది ఏసీ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేసుకున్నా పదినా రెండు పదినుొందలో పద్దెనిమిది వందలు పడ్డాయి
అవునా హమ్ ఎవరెవరు వెళ్లావు
ఒక్కనే పోయినా అయ నువ్వు రానన్న ఇంకా ఇద్దరు ముగ్గురిని అడిగిన కానీ ఎవ్వరు ఎవరు రానన్నారు హమ్ పోయిన
మరి రోన్ ఒక ఒక కాశీలో పేరు కాశి ఒక్కటే చూస
ఆ ఇక కాశీలో కొన్ని కొన్ని గుళ్ళుంటాయి చిన్న చిన్న గుళ్ళుంటాయి కద ఆ చిన్న చిన్న గుళ్ళు చూష్ణ
మ డైరెక్ట్ ఎక్కడ రూమ్ కి వచ్చేసినవ
లేదు లేదు లేదు ఆడ పెయినంగా రూమ్ తీసుకొని ఉండి దర్శనం చేసుకొని ఆడ చిన్న చిన్న గుళ్ళ తిరిగి మళ్ళా నార్మల్గా ఉంటాయి కదా గంగాతి గంగారతి చూసుకొని ఆ బోట్ ఉంటది బోటింగ్ చేసి చూసుకొనిదో మళ్ళీ ట్రైన్ ఎక్కి ఆడ ట్రైన్ చూసుకొని ఒకసరి చూసినా ఇట్లా మళ్ళా ట్రైన్
మ వత్తనుప్పుడు రిట రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాం లేకపోతే అక్కనే బుక్ చేసున్నావ
అలయ అయ్యే పోయిన ఆ అయోధ్య పొయ్యి ఆ అయోధ్య దివయ్యి ఆడ ఒక రోజుండి హాడ కూడ ఒక రోజు వు ఋషి ఆ వచ్చేటప్పుడు చూ ట్రైన్ నానే చూ ట్రైన్ ఉంటే అందులో నే చూసిన కొంచెం టికెట్లు కూడ బుక్ చేస్తా అనుకుంటే మళ్ళీ ఏసి నళ్ళ అయితే తాత్కాల్ అయితే టికెట్ లేవు
ఆ
పోతే పోనీ అని పైసల తోటి మళ్ళీ చేస్త కున్నాం వేసే
చ బ లేకుండా వచ్చేస్తావు కదా ఏసీ ఏయితే
ఆ ఏసీ అయితే ఈ టెన్షన్ ఉండదు ఏ నార్మల్ దాంట్లో అయితే ఒ రోజు వస్తారు అభై ఆరు రోజు వస్తారు వ రు వస్తారు ఏసీలో అయితే కొంచెం ఫుడ్ అయినా అంతయినా బాగుంటుంది ఏ సమ్మర్ కదా సమ్మర్ కదా వచ్చిన శకినర్ వాళ్ల దగి ఇంటికి వేనా
నేను వద్దాం అనుకున్నా కాని
నేనూ చాలా మందిని అడిగిన నా ఫ్రెండ్స్ నీ నేను అడిగినాను కానీ ఎవరు రానన్నారు
హమ్
వచ్చి ఇంటికి వచ్చి నిన్న జస్ట్ నిన్ననే వచ్చిన రూమ్ కు
నను తిరుపతి ప్లాన్ తిరుపతి పోదామని చూస్తున్నా
ఎవరెవరు
ఎవరు లేరు మా కాలేజీ వాళ్ళ అన్నా అందరం పోదామ అనుకుంటున్నాం ఇంకా ఫిక్స్ కాలేదు
అవునా పోను పోను నను అప్పుడు కూడా తిరుపతి అరుణాచలం పోయినాం ఇంకా నింపు మస్తు ఉంటుది అరుణాచలం కూడా పోడి అన్నించి అరుణాచలం వరు
ఏం నన్నవ నిన్న నీకే ఫోన్ చేద్దాం అనుకున్నా వత్తడేమోని
అరుణాచలం ఫస్ట్ అరుణాచలం పోయి తర్వాత వచ్చేటప్పుడు తిరుపతి రారి
ఆ బాగుంటందా
మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ తిరుపతి పోయి మళ్ళీ మీరు ఆన్ని నుంచి అరుణాచలం పోవాలంటే ఇబ్బంది అవుతుంది మల రిటర్న్ వచ్చేదికధ అట్లేనా
అవును
ఆ అదే లాస్ట్ క అక్కడికిది అరుణాచలం పోయి మళ్ళీ వచ్చేటప్పుడు తిరుపతి చూసుకుంటా అయిపోద్ కదా
అరుణాచలంలో ఫుడ్ బాగుంటదా
ఇ ఫుడ్ అంటగా గరలేనే ఉంటుది నేను ఒక హోటల్ తిన్నా అందులో వెజ్ ప్రియం తిన్నవా నన్ను
హమ్
నిన్న వెజ్ బిర్యానీ అయితే మంచిగానే ఉంది కొంతమందిని మంచి ఉండదంటారు నాకు అరుణాచలం ఆ ట్రిప్ అంతా ఒక సిక్స్ థౌసండ్ లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో అయిపోయింది అంటే మనం కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ లో అట్లా అయిపోతా్ నేనేందంటే నా దగ్గర మనీ ఉండే నా దగ్ దగ్గర మనీ ఉన్నాయని ఎట్లా పడతే అట్లా పెట్టేసిన మీరు కూడా పొండి మంచిగా ఉంట
బాగు అదే తెలీల బాగుంటది అ చాలా మంది పోండి పోండి పోండి అంటే
దక్షణ ఇవన్నీ ఉంటాయి మంచిగా సూపర్ ఉంటాది ఏం గాదు ఒకసారి ఆయితే ట్రై చేయండి అన్ని పోవాలి కదా అన్నీ తిరగాలి
అదే చేస్తన్నా చూస్తున్న పోదామా అ పోదామని అ అప్పుడప్పుడు పోయి వె వెదర్ ఇలా అమ్మార్ల జర గుళ్ళూ అన్ని తిరిగినమనుకో
ఈ సమ్మర్ లోపు అని మనకు హాలిడేస్ ఉంటాయి కదా
ఆ
ఇప్పుడే పోవాలి మళ్ళా తర్వాతకి ఈ లైఫ్ ఉండదు
ప్రదక్షిణ పోయాం
కొన్ని ఖర్చులకు కొన్ని పైసలు దాచుకుని పోవాల ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్లా మంచి మంచి ట్రిప్లే యచ్చు మనం నెక్స్ట్ ఈ కాశీ అయిపోయింది కదా ఈ నెక్స్ టు మహారాష్ట్ర పోదామని చూస్తున్న మాన్సూన్ లో పోవాలి మహారాష్ట్ర ఏ మొన్న చలికాలంలో ఆ టైంలో మంచి వానలు పడతాంటాయి చూడు
ఆ
ఆ టైమ్ లో మహారాష్ట్ర పోతే ఆడ శివాజీ మహారాజు కోటలు ఉంటే హర్యాన ఫోటా దిగాను ఆ ఆ ఇట్లా ఉంటుది చూడు రీల్స్ ళ వస్తాయి కదా ఇట్లా స్టేట్ ఉంటది
మన శంబాజీ మహారాజు అనుకుంట కదా అది
శివాజీ మహారాజ్ అనుకుంటా అది ఉంటది మస్తు ఉంటది అది పోవాలి
నిలవడి ఒక ఉంటడు
ఉహు అవునవును అది గ
అవువు తెలుసు గు గుట్టెలో మధ్య లో ఉంటాడు క్లియర్ అగుపడతాది
ఉ మనం ఎక్కు ఎక్కుకుంటడా పోవాలి మెట్లు మస్తుంటాయి. మంచిగా వాన పడతా ఉంటది
ఉమ్
చుట్టు పచ్చని చెట్లు పెద్ద గుట్ట కొండలు కొండలు ఉండే పెద్ద అడవి
ఆ
ఉమ్ నువ్వే చెప్పు మ్మా వేరే ఉంటది అదే నెక్స్ట్ అదే ఇప్పుడు ఎండాకాలం అంటే ఇది అయిపోయింది కానీ ఇంక నెక్స్ట్ వానకాలం అది ఆటైపోదాం అని చూస్తున్నా
వెదర్ అప్పుడే బాగుంటాంది అనుకుంటా అక్కడ
ఎప్పుడైతేనే బాగుంటది అది కాగానీ ఇరుపోతే మన ఆంధ్ర దగ్గర ఉంటే చూడు చాయ్ చాయ్ ఈ పత్తాలువి మంచిగా మరింతంటాయి
అల్కు అల్కు అక
ఆ వరకు వరకు కూడా మంచిగా ఉంటది
ఆ
ఆరుకో కూడా మస్తుంటది
అహ
ఎన్నితనమర
ఏనేది కాలి ఉన్నా బోరు పడుతుంది
తిన్నావా మరి
తిలకా తినాల
ఏం కురా
వేంటక
బెండకాయ తింల తింల ఎప్పుడే కర్రీ చేసినా
ఏం కీ
మలకాయ టమాటా
అచ్చా
ఆ ఆ ఇ వచ్చినా ఏం చేసిన అటుకు ఫ్రెండ్స్ నేను మా కాలేజీ ఫ్రెండ్
అవును సార్ పోయినా కాాలేజ్ వేనా
ఆ పోయినా అటెండెన్స్ లేద అని
హ
వచ్చిన అంటెనెన్స్ లేదాని వచ్చినా ఈ ఏప్రిల్ ఎండింగ్ లో ఉంట ఉంటే సేమ్
అచ్చ
ఏప్రిల్ ఎండింగ్ లో సేమ్ ఉన్నది ఇగ సేమ్ రాసుకోవాలి ఇది మన మేల పెళ్ళి ఉందంటగా వత్తానమా మా అది వాడే ప పొగడిది
అ చెప్పిండు నాకు అప్పుడు మొన్న చే పుడ పెళ్ళి ఉంది రావాలందరూ అందరు కాలేజీ ఒలోకి అందరికి ఫోన్ చేసి చెప్పు చెప్పాలి అన్నాడు
ఊ అదే ఉందంటా పోదామా వద్దా అని చూస్తున్న అప్పుడే ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు ఏం లేవా ఇప్పుడు ఎగ్జామ్లు,
ఇప్పుడేం లేవు మొన్ననే అయిపోయినాయి ఎగ్జామ్స్
అవునా మరి ఇంకేంది మంచిగా పోవచ్చు కదా పెళ్ళికి
ఏ అంద అందరు పో, అందరు వస్తే మనించిగా అనిపిస్తుంది నేను,
అదే అందరూ మంచిగా కారు తీసుకొని,
అట్లా అది అ విలై ఊరు ఊర్లో వెదర్ మ చూట్లలో మంచిగా ఉంటది
ఊళ్ళలో మంచిగా ఉంటాది మళ్ళా ఎన్ని రోజులు ఈడ ఉండి, ఆ కళ్ళు అటు ఇటు పోవచ్చు కల్లుగిట్ల ఇటు తిరిగి ఎంత పిచ్చిలేస్తుంది ఒకసారి పోయి అసలు కార్ లో ఫ్రెండ్స్ అయితే మంచిగా కార్ లో ట్రైన్ లో ఇలా పోవాలంటే ఇబ్బంది అయ్యితాది ఈ ఎ
చిరగా లేస్తాది ఆ ఉడక పోస్తాది అంత ఎవరెవరు ఉంటరు,
హమ్ ఏమ అదే కార్ పెట్టుకని పోతే మన వాళ్ళకి ఫోన్ చేయాలి ఒకసారి ఫోన్ చేసి కనుకో అంటే తలుతది హు వస్తున్నావు ఐతే పెళ్ళికి అయితే మరే కానీ కనుక్కొని చెప్తా వాళ్ళ అందరీని
సరలే ఇంకా
ఔనా ఏముంది ఏం లే చెప్పాలి ఇగ ఊ
ఎట్లా ఉంది కాలేజీ లైఫ్ సరేనా సర్లే ఐతే మరి కాలేజీ లైఫ్ ఎట్లుంది కాలేజీల ఎట్లుంది బోర్ గా ఏమన ఉన్నదా బోర్లెస్.
యా నిన్న నే వచ్చిన తెల్వది అంటే ఇన్ని రోజులు ఇగ బోరింగే ఉండ్ హ్మ ఇప్పుడు అంతా ఇగా. హ్మ సర్లే మరి.
సరేలే ఫోన్ చేస్తాలే తరువాతకి.
అవును సరే.